ఆ అక్క బాగున్నావా ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏంపిస్తున్నా అక్క తిన్నావా మరి హలో
బాబునవా నువు
ఇంకా థినాలెధు అక్క థినాలి
ఇంకా కొంచెం
ఏం చేశావ్ మరి స్పెషల్ మ్మ్
పెట్టాను అయ్యాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది మీరు ఇంట్లో రైస్ ఎలా చేస్తారు వార్చుకుంటారా లేకప పోతే కుక్కర్ లో వండుకుంటారా
ఆ రైస్ కుక్కరే అక్క
ఆ రైస్ కుక్కరేన ఒకే
మ్మ్ మ్మ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో రైస్ కుక్కరు ఉమ్ మామలుగా మేము చేసుకునేది మా ఇంట్లో గ్యాస్ మిందనే చేస్తాను అక్క
ఉ అంటే డైరెక్ట్ గా వా మార్చయా
అంటే మనగా కడిగి పెట్టుకుంటాం కదా ఎన్నలో అ గ్యాస్ మీంద మాకు గ్యాస్ ఫ్రీగా వస్తుంది కాబట్టి గ్యాస్ మీదనేట్ ఎట్లాంటనక్క
ఆ కొంతమ రైస్ ఈగర పెెట్టేసుకుంటారు అంటే వాటర్ కరెక్ట్ గా పోసుకుని
అదే రైస్ కుక్కర్ లో పెట్టిస్తారు కొంతమంది అది గ్యాస్ నిన్న కూడా అట్లా పెట్టుకోవచ్చు కొంతమంది గంజికి అలా పెడతారు
ఆ గింజి కావాలన్నా గంజి కోసం కొంతమంది ఇప్పుడు రైస్ కుకర్ కుక్కర్ ఉంటె వేస్
ప్రవేశకుర్ అయితేనా నార్మల్ సరే సర బ నా నీకు సరిపోతుంది అదే అవుతుంది పెట్టే న్నామంటే అదే సడ్
ఆ ఇంకా చూడక్కర్లేదు అది అది వామప్ లోకి వెళ్ళిపోతే అప్పుడు తర్వాత్ కట్టే
ఆ అది పెట్టిన కానీ తర్వాత పని అందుకు చేసు కోవచ్చు కొంచము ఇవి గ్యాస్ మీద పెడుతేనా గ్యాస్ ఉంద ఏం అది ఉంద మేము ఏం చేస్తున్నా అన్నట్టు దాన్ని ఇంకా చూసుకుంటా ఉండాల అది
ఆ చూడాలే
మాడిపోతుందా ఎట్లా ఉంది అయితుందా లేదా అని
ఆ
అవ్
కుక్కర్ లో పెట్టినా కూడా అది ఎన్ని విజిల్స్ వచ్చి చూసి ఆపుకోవచ్చు అది కూడా పర్వాలేదు
పోతుంది మళ్ళి నార్మల్గా ఇంగ బాగున్ లల్లో గిన్నెల్లో పెట్టినాం అంటేనా చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా గాని చేసేటప్ ఎట్లా ప కుక్కర్ కానీ, రైస్ కుక్కర్ అలా పెట్టాం అంటే, అది టైమింగ్ అయిపో పోతుంది దాన్ని అంతగా పట్టించుకోల్సిన అవసరం లేదు. అది తర్వాత లైట్ పడినప్పుడు, లేదంటే విజిల్ వచ్చినప్పుడు, ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ఆ రైస్ తో పాటు పప్పు కూడా కుక్కర్ లో పెడ పెతారా మీరు పప్పును మన కూరలు అవి కూడా పెడతారా
పప్పు రైస్ ఒక్కటే రైస్ కుక్కరు పప్పుకు పప్
ఆహా ఆ ఓకే
అది ఓన్లీ రైస్ కు మాత్రమే వాడతాము
పప్పు కుక్కర అంటే మామూలు కుక్కర్ ఉంటుంది కదా ప్రెష్ కుక్కర్
ఉ అవు ఉ
అఓ కొన్ని కూరలు కూడా కొంచెం తొం ఉడకవు కదా అలాంటివి కూడా మేము
అవి కూడా అందులో వేసుకుంటే కొంచము కూ టైం లోనే అయితుంది వంట కూడా పప్పు కుక్కర్లోనే వేసానా కొంచెం తక్కువ టైమింగ్ లోనే టైమ్ సేవింగ్ ఉంటుంది. ఇక గ్యాస్ ఉ అద అవుతుంది అ అందులో వత్యామ్ కొంచెం టైమ్ కూడా నీకు సేవ్ అవుతుంది
సేవ్ అవుతది టైమ్ సేవ్ అవ
ఆ దాంతో వేసినాం అంటే దాన్ని వి విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకోవచ్చు మిగతావి ఏదైనా బా నెలలో వేసినా అన్నా దాని దగ్గర చూసుకుంట పోవాలి మా మాటికి అది అని అవుతుందా ఉడుకుతుందా, మాడుతుందా ఏమౌ అనేసి మాటి మాడికి చూసుకోవా ఇది పప్పు కల సండి టైమ్ సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది నీకు ఆ నీకు కొంచెం వర్క్ కూడా తగ్గుతుంది
హ్మ్మ్ అవునవును అవును
కొంచెం ఉడుకనివి కొంచెం తొందరగా అవు అవుతాయి
సంతగా అయిపోతాయి దుంపలు అవి అలాంటివి బళదుంపలు బంగాళదుంపల అవి తర్వాత నాన్ వెజటేరి అది కూడా అందులో
హ్మ్మ్ ఎందుకంటే కొంచెం అందులో కొంచెం త్వరగా ఉడికి పోతాయి అన్నమాట
అవును ఉమ్మ్ కో
ఏంటి అక్క ఇంకా పండగ వస్తుంది మరి ఏం చేస్తు సార్ మరి క్లీనింగ్ అంతా ఏం చేసారా లేదా ఇంతకి
క్లీనింగ్ అది అయి్యంది ఇంట్లోనుూ అన్నీ వేసుకున్నాము ఇంకా మరి ఈ ఇంకా ఇంకా టూ డేస్ ఉంది కదా ఈ లోపలో సామాన్లు అయ్య ముందు రోజే తెచ్చుకుంటాము హ్మ్మ్ హ
హ
రోజు అదే ఆ పచ్చడికి కావల్సని ఇవన్నీ ముందు రోజే కలి తీసుకుంటాం
అవును
ఆ అయిన ఇంకా ఆ ఇంట్లో గ్రాసరీస్ అయి తెచ్చుకుంటాం కదా అందులో ఉంటాయి సామాన్లు అంటే వంట వాంటకి పిండి వంటలకి వాటికి
అవును మరి షాపింగ్ అంతా అయిపోయిందా ఇంకా
ఆ షాపింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే బట్టలు ఉన్నాయి కొత్తవి ఎప్పుడు తీసుకున్నప్పుడు లేకపోతే ఆఫర్ లోన అలాగా అలా కొత్త కొత్త బట్టలు ఇంట్లోను ఇంకా మళ్ళీ వే షాపింగ్ కి వేరేగా వెళ్ళలేదు ఇం సరింక
ఆ
రహురి పెట్ ఇంకా డిస్కౌంట్స్ అయి పెడతాడు కదా ఆ న్యూ ఇయర్ పండకి ఆ సంక్రాంతి పండకి బాగా పెడతాడు ఆఫర్ లో ఏ బాగుంటాయి ఆ చాలా లక్కీగా మం అవి మంచి చీరలు ఆ తక్కువకె వస్
ఆ అంతే ఈ పండగ సీజన్ లో కొంచము తక్కువ ప్రైస్ కె సేల్ చేస్తారు ఆఫర్ అది పెట్టడం అలాగా ఉ వన్ బై వన్ ఆఫరు లేదా లే
ఊ వన్ ప్లస్ వన్ ఉంటది లేకపోతే డిస్కౌంట్స్ అలా ఉ డిస్కౌంటెడ్ ఉంటాయి చాలా సార్లు బాగానే ఉంటాయి ఒక్కొక్కసారి మోసపోతాం ఒక్కొక్కసారి వాళ్ళు పాత స్టాక్ అది ఉంటది కదా అది అమ్మస్తది ఆ అది మనకి ఇంటికి వచ్చేగా కానీ తెలి ఏమో చూసి తర్వాత ఇంకా అదే ఏ రిఫండబుల్ కూడా అదే రిటర్నబుల్ కూడా కాదది మళ్ళీ ను మళ్ళీ ఆళ్ ఒ
అంటే కొన్ని చోట్ల రిటర్న్ తీసుకుంటారు ఏ మార్చుకోవచ్చ అని చెప్ తరు ఏదన్నా డ్యామేజ్ ఉన్నా లేదంటే మీకు ఏదనా ఉన్నా గాని మళ్ళీ తీసు న్ రావచ్చు అని చెప్తారు
మనం మామూలు ప్రైస్ లో తీసుకుంటే అవి మనం మారుస్తారు కానీ వీళ్ళు డిస్కౌంటెడ్ లో నాట్ రిటర్నబుల్ అని చెప్పి అందులో పెద్దచ్చేస్తారు జనరల్ గా అ
కొన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్ల ఇవ్వరు కొన్ని సంట్లలో ఇస్తరు నోడిస్ కొన్ తీకుకున్న నార్మల్ గా తీసుకున్నా గాని ఏమన్నా డామేజ్ ఉన్నా తీసుకుని రండని చెప్తారు
అవును అవును కొంతమంది జెన్యూన్ కొంతమంది కొంతమంది మాత్రం భలే ఉంటది ఒక్కొక్క షాప్
మ్మ్
మ్మ్ సరే ఇంకా మీరు ఆహుం ఆన్లైన్ లోయి తెప్పించుకుంటారా డ్రెస్సెస్ గాని బట్
ఆన్లైన్ లో తక్కువ ఆన్లైన్ లోని నార్మల్ గా ఏమో డ్రెస్సెసే ఎప్పుడన్నా పెట్టుకుండాను, శారీస్ అనేది ఒకసారి తీసుకున్నాన్ అంతే. ఆన్లైన్ లో ఉన్నావా డ్రెస్సెస్ పెట్టుకుంటాను ఇవన్నోకసారి ఓకేళ తక్కువ ప్రైజ్ లో ఉమ్ బాగున్నాయి అనిపిస్తే పెట్టేస్తాను అంటే కాస్ట్ తక్ కువ ఉండాలి క్వాలిటీ కూడా ఉండాలి అలా ఉండే వెడుతను ఉమ్
మ్మ్ కానీ మన్ ఆ ఆన్లైన్లోను కరెక్ట్ గా మనకి క్వాలిటీ తెలియదు కదమ్మా మనకి, అంటే మనకి అది ప్రింట్ బాగుంది అని అనిపిస్తుంది కాని, మన క్వాలిటీ మనం ఎదురుగుండా చూసి తీసుకో
కొన్ని తక్కువ ఫ్ర్ర ప్రై జ్ అయితున్నా గానీ కొన్ని బాగుంటాయి అక్క
బావుంటాయ అన్ని
హ్మ్ కొన్ని అనేది కొన్ని బాగుండవు ఒక కొన్ని, కొన్నిసార్లు పార్సెల్ అనేది డ్యామేజ్ అయినవి లేకపోతే మనం పెట్టి దానికి ఆపోజిట్ లో రావడం అలా జరుగుతుంది.
తీసుకుంటారు గదా
అకొం నార్మల్ గా ఈ ఆన్లైన్ అయితే తీసుకుంటారు వేరే ద్వారా పెట్టినామంటే మాత్రము కొం
హలో హలో మాట వినిపిచలేదమ్మా
వొస్సయ్
హలో
లో
హలో ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది ఇందాక కొంసేపు మాట విని పిచ్చలేదు
అహ ఆ నీకు అవి ఇందులో క్వాలిటీ అనేది కొంచం బావుంటుంది. కొంతమంది ఆన్లైన్ పేమెంట్ అనేది చేసినాం అనుకో ఆర్డర్ అనేది రాల కొంతమంది ఫ్రాడ్ చేస్తారు కొంతమంది అనేది కొంచెం బా ఆ బా జరుగుతాయి.
అవునవును అంద అన్ని నమ్మలేం కొంతమంది ఫ్రాడ్ ఉంటారు ఫ్రాడ్ చేస్తారు పెద్ద మంచి కంపెనీలు కూడా ఫ్రాడ్ చేస్తా అది మాకు ఒకసారి ఎలాగా మా పాప ఇది మిక్సీ తీసుకుంది. ఆ అ తీసుకుంది అదంతా అదేంటంటే ఆ బయట ప సెకండ్ పడేస్తారు కదా అలాంటి మీ
ఆ ఆ అట్లా జరుగుతాయి. ఒక్కొక్కసారి డ్యామేజ్లు పంపీయడము అట్లా
ఆ మళ్ళీ ఇచ్చారు కానీ తీసేసుకున్నారు రిటర్న్ అది రిటర్న్ బిల్లే అది పుచ్చేసుకున్నారు మళ్ళీ
రిటర్న్ పెట్టేవి ట్టేనా రిటర్న్ తీసుకుంటే రిటర్న్ పెట్టేది లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు మనకది డ్యామేజే తర్వాత మనీ డ్యామేజు అది డ్యామేజ్
అదే అదే అదే అందుకని చూసుకుని తీసుకుం జాగ్రత్తగా మన జాగ్రత్తలో ఏంటంటే
హ్మ్ అంటే కొన్ని యూట్యూబ్ అలా ఏంట చూసి పెట్టినా కానీ అవి డ్యామేజ్ లాగా వస్తాయి నీకు అందులో నమ్మేదానికి లేవు ఇలా చెప్తారు తక్కువ ప్రైజ్ అనేసి పెట్టినాం అనుకో డ్యామేజ్ ది లేదంటే ఏదో వస్తాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇందులో కూడా ఉన్నాయి కదా ఇందులో కూడా సేల్స్ చేస్తున్నారు గదా హ్మ్ మాముూలుగా వీడియోస్ అందు పెట్టడము అలా కొంతమంది ఏమో మనీ ఆన్లైన్ పేమెంట్ చేసినా గానీ పంపిస్తారు ఏదన్నా ఆర్డర్ పెట్టినా కొంతమంది అనేసి డబ్బులు పే చేయమంటారా తర్వాత పంపీయమంటేనా లేదు అనేసి బ్లాక్ చేయడము ఇలా చేస్తారు
ఆ అలా కూడా ఉంటదా
ఉలొ అలా కూడా ఉందాక్క మీరు ఎలా పెట్టినారో చెప్పండి ఇడ అని చేస్తు మ్మ్ ఓకే
ఆ సరేగ ఓకే